హలో మామ
చెప్పండి హలో
మామా చెప్పు మామా
ఏం చేస్తున్నారు
ఏం లేదు
తిన్నారా మామ
తిన్నాం మీరు తిన్నారా
తిన్న మామ ఏం కర్రీ మామ మీది
పప్పు
ప్పమమ అవునా
అవు
ఓన్లీ
మేము రెండు కర్రీస్ తింటాం రెండు కర్రీస్ చాలు అదే ఇంక ఎక్కువ అయిపోతుంది
అవునా
మీరు ఎన్ని కర్రీస్ తింటారు
మేము రోజు చాలా కరే తింటాం మామేనా
చాలా అంటే పది పన్నెండు తింటార
తింటామ్మామ కొంచెం పది పన్నెండు ఏం కాదు ఒక ఫోర్ తఫ గారిజిందమ్మమ్మా
అవునా ఫోర్టో ఫై కరీస్ తింటారా అ సరే అయితే
కొ
ఏ మం పూరు కదా కొంచెం అట్లా తినం
అవును
ఒక్క కర్రీ రెండు కర్రీసే తింటాం
అవునామమా
ఇంకా మాకు కూరగాయలు ఇట్లా ఏం లేవు అని అంటే బయట ఫుడ్ తెచ్చుకుంటాం
అవునా
ఉ మీ దగ్గర దోమలు ఉంటాయా
మా దగ్గర ఈగలు ఉండయి మా దోమలు ఉండవు
దోమలు ఉండవా
దోమలు అంటే ఉంటాయి కానీ గాలికి కొట్టుకుపోతానేేమో అప్పుడప్పుడు కావాలా కొన్ని తీసుకురావాలా
ఫుల్లు దోమలు ఉన్నాయ్ ఇక్కడయితే మా దగర రూమ్ లో గూడా
అవునా
ఆ చాలా దోమలు ఉన్నాయ్ ఆలౌటు అయిపోయింది లిక్విడ్ అయిపోయింది
అయ్యో పాపం తెచ్చుకోకపోతిరి మా మరి గుర్తు చేయకపోతిరీ మీ ఆయనకి మీరు ఒకసారి
గుర్తు చెయాలె
అదే ఓకే ఉన్ను నాకు దెలిషి మీ అదే నాకు ఆయన అదే అండి అదే మీ ఆయన వష్టపడలా భూమిస్త వచ్చు ఎవ దేవాల ఎవ దేవాలయ ఇప్పుడు మీరు ఒక మాట చెప్పచ్చ గదా ఇగ అలౌట్ గావాలా అని జెప్పచ్చు మీరు
నాకే గుర్తండదు ఇగ ఆయినకేం జేప్పాల అని చెప్పేసి చెప్పలేదు నేనే పెద్ద మతి మర్పుం ఆయన చిన్న మతి మర్పు
ఆ ఇంటికిప్పుడు వెళ్తుల్లు మామ మరి మళ్ళా
మేమా
ఉ
ఎళ్తాం ఈ మధ్యలో పండగ గూడ ఏం లేవు ఫయమైన పండగ వచ్చినప్పుడు ఇట్లా వెళ్తాం
అవునా మరి మీ ఆయనకి ఏం కరీ ఇష్టంమమా
మా ఆయన క
ఉ
పిష్ కరీ అంటే ఇష్టం గానీ ఎప్పుడు ఫిష్ కొనకరాడు వండమని జెప్పడు
ఊహు అవునా వెజ్ కర్రీ వెజ్ లో మామ
కాకరకాయ్ కరీ అంటే ఇష్టం
అవునా
వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం వింటాన్ నాన్ వెజ్ ఇక్కడయితేనేమో ఎప్పుడైనా ఒకసారి తీసు తడు కానీ ఫిష్ అయితే ఎప్పుడు తినలేదు మేము
అవును తెత్తర్ కావచ్చులే మామ సడక్ చెపొచ్చు మీ ఆయన ఒకసారి ఫిష్ కావాలని
అరి దానితోటి ఎందుకు పెద్ద రిస్క్ చేయడం అని చెప్పేసి నేను అడగాను.
అ
దాన్ని కొంచెం ఇట్లా రాకాలే కొంచెం నీట్ చేయాలి. కదా నీటిగా చేయడం వచ్చో రాదో ఆయనకి నాక్ ఇగా అయింత రాదు కదా ఎందుకు ఇగ
అవునా వచ్చిన పని చేసుకోవాలి మామ రాని పని గెల్ కోద్దు మనం
అదే ఇగ రాదు కాబట్టి ఉకున్నాం
మొత్తానికి అయితే మీ ఆయన గారికి ఫిష్ కర్రీ అంటే ఇష్టం అన్నమాట
ఫిష్ కర్రీ అంటే ఇష్టం
ఆహా ఇగా ఫిష్ దొరకదు కావచ్చు మావోనికి
ఇగ దొరికిన దాంతోటె అడ్జస్ట్ చేసుకుంటడు పాపం.
మంచోడు పాపం
ఆ మంచోడు
మరి మీ ఆయన గారికి ఏ ఫ్రూట్స్ అంటే ఇష్టం మామ
ఫ్రూట్స్ ఆ ఏం కోనుకుందాం అన్నా కూడా ఏమొద్దు ఏమొద్దు అంటాడు ఏదో ఒకటి కొనుక్కుందాం అని చెప్పి కొనిత్తాడు ఇగ మళ్లీ
ఆహా
ఏమొద్దు ఎందుకు అంటడు ఇగా మేము కొంచెం పేదోళ్ళం కాబట్టి డబ్బులు చూసి చూసి ఖర్చు పెట్టుకోవాలి కదా ఇంగ సో ఇగ డబ్బుల కోసం బాగా అడ్జస్ట్ అయితడు అన్నట్టు డబ్బులు ఎ ఎక్కువ ఖర్చు చేస్ కోవద్దు అని చెప్పేషి ఏదో ఒకటి చిన్న చిన్న ఫ్రూట్స్ కోనుక్కుందామని అని కొంటారు. హ్మ్ కానీ నేను అడుగ్తేమె ఆ
మీ సార్ది ఏ బండి మామ బైక్ ఏ బండి సార్
బైకా బుల్లెట్ బండ్ డి
ఓ మీరు బుల్లెట్ బండి పెట్టిలా అయితే మీ సార్ కి
ఆ అవును
ఆ
అంటే ఫస్ట్ ఫ్లైట్ పెట్టి పెడదామన ఫ్లైట్ పెడదాం అని చెప్పేసి అన్నారు మా వొళ్ళు ఈ మా సార్ ఏమన్నాడుని అంటే ఇ నాకు నడపరాదు కదా నాకు టూ విల్లర్ కంఫర్ట్ అనిపిస్తుది అని చెప్పి అన్నాడు
అవునా
ఆ అంటే ఇగ టూ వీలర్ పెట్టిరు అన్నట్టు
మరి నీకేమి ఇష్టంము కార్ ఇష్టమా బండి ఇష్టమా బైక్ ఇష్టమా సైకిల్ ఇష్టమా ఏమి ఇష్టం నీకు
నాకు మాయన తోటి పోవడం అంటే ఇష్టం అది బండి అయినా కార్ అయినా ఏదైనా పర్లేదు
అవునా నడుచుకుంటా పో అంటే పోతావా మామ మరి
పోతా పోతా నడుచకుంటా పోదాం అని చెప్పి చాలాసార్లు ల అడిగినా అడిగినా అడిగినా ఒ రెండు సార్లు బయటికి తీసుకొని పోయిండు నడుచుకుంటా
ఉ
మంచి ముచ్చట్లు పెట్టుకొంటు పోతాం ముచ్చట్లూ పెట్టుకుంటు టు వచ్చినడు కుంటూ పోయినా బండి మీద పోతే బండే ఉంటది ఇగ
తనకైతే మీ ఆయన గారికి బుల్లెట్ బండి కొనించారు కలల్లో
కలలో కాదు నిజంగానే కొనించినా
అడ్ బాగా మంచోలు మా మీరు చాలా మంచోళు మీ అమ్మగారు మీ నాన్నగారు మీరు మీ అందరు బంధువులు చాలా మంచివాళ్ళు
అవును అందరం మంచి వాళ్ళమే ఇగ మంచిలకి మంచోలే దొరుకుతారు కదండీ అని చెప్పేసి మేము మంచి వాళ్ళం కాబట్టి మళ్ళా మా ఆయన వాళ్ళు కూడా మంచి వాళ్ళు దొరికిరూ
అవునామ ఆ
అవునా
మొత్తానికైతే మంచి ఫ్యామిలీలో పడ్డారన్నమాట మీరు
అవును
చెప్పు మామా ఇంకా
చెప్పాలి ఇంకా ఏమున్నాయి విశేషాలు చాలు మీ ఊర్లో విష్ విషయాలు
మా ఊర్లో ఏముంటాయి మామా మా ఊర్లో ఇప్పుడు ఆకాశంలో ఆకాశం ఎరుపెక్కింది లైట్లాపి ఇంట్లలేదు చందమామ దాకుంది
ఉగాది ఎట్లా సెలబ్రేటీ తీసుకున్నారు మ్యామ్ మీరు శ్రీరామనవమి ఉంటాదా మీకు
ఉంటాది కావచ్చు మామా కొంచెం కొంచెం ఉంటాదిగా
ఎందుకు మీకు ఆరోజూ సెలవు ఉండదా
ఉండోచ్చు కాని మాక్ ఇవ్వరనుకుంటా మామ్
హల్ లెవ్ ఇవ్వరా మీకు
ఇ బాబ ఇపో
అంటే మీ దగ్గర శ్రీరామ నవమి ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటూరు ఎప్పుడైనా వెళ్ళిన్నావ నువ్వు టెంపుల్ కి
ఆ మేము వెళ్తమ్ మామ అప్పుడపు ఎల్తా ఎందుకంటే నేన్ కూడా దేవునే కదా
ఆ ఆ
పోయి అట్లా కలిసి వస్తాము కలిసోచ్చి చెప్తాను ఇట్లా మీరు అందరు బాగుందండ్ ఏ నా డౌట్ లోనే అడగండి కద చెప్తాను నేన్
అట్ల కాదు అంటే టెంపుల్ దగ్గరిక్ కి పోయి ఏం జెస్తరు ఆ ఇట్లా అన్ జెప్పి తెలుసా చూసారా ఎప్పుడైనా
బెల్లం పనకం పొత్తరు మామ అంతే ఏమంతా తెలవదు మామ
దేవుడు కళ్యాణం జరుగుతాయ్ ఎప్పుడు జుల్లేదా
ఇంతగానం ఎప్పుడు అబ్సర్ చేయాలె మామ
అవునా ఈసారి వెళ్తారా మరి మీరు మీ వైఫ్ నేసుకొని
ఎల్తా డెల్టా కులామో అనుసరి
ఆ అ అంటే ట్వంటీ సిక్స్త్ కి శ్రీరామనవమి ఆ మీకు ఆ రోజు వీల్ అవ్ దమరి
అవుదన్ కుంట మామ
అంటే ఏ వారం ఐతంది బు గుర్ బుధవారం అయితందా గురువారం అయితందా
బుధవారమో గురువారమో ఐతున్న
ఒకవేళ మీకు వీలయితే తీసుకొని వెళ్తారు లేదంటే లేదు అంతేనా
అంతే మ అంతే
అవునా
మ్
బయటికి తీసుకెళ్తారా ఎప్పుడైనా మీరి మీ వైఫ్ ని
తీసుకెళ్తా అనుకుంటామా అప్పుడప్పుడు
తీసుకెళ్తారా
హ్మ్మ్
ఓకే ఓకే బాయ్ మరి
సరే మామా
ఓకే బాయ్ బాయ్ బాయ్
బాయ్